ఆ హలో
అక్క ఇనిపిస్థాందా నా వాయిసు
ఆ ఇనిపిస్తుంది
ఓకే ఎనిమిదలకే సౌజికిఇనిపించలేదు
పేర్లెత్తద్దు
అవున ఓకే ఓకే ఏం చేస్తాన్నావ్
ఊరికే ఉన్నా
అవునా స్కూల్ పోతంద ఐరా
పప్పనికెన్ని సార్లు
ఓకే ఓకే ఏ ఏ ప్రాబ్లమ్ ఆ సౌజీ నీటిగా వై ట్లనే మాట్లాడిందంత
అట్లా మాట్లాడకూడదు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడల్లా
అవున ఏం టాపిక్ మాట్లాడలబ్బా
ఏదో షపింగ్ గురించి చెప్పు ఏమై షపింగ్ చేస్తే నవా
అవునా ఏం షాపింగ్ చేస్తాం అక్క నిన్ను పట్లంగలు తీచుకుంటు కదా అవి కుట్టేకిచొచ్ చ్చి నాను ఆయ్ ఆ మా పాపది చిన్న పాపది
ఆ
హేమ టైలర్స్ కి మేము అమౌంట్ ఎంత కూడా చెప్పలేదు చెప్తుందిఏమో ఎంతో కొంచెం అమౌంట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఏస్తదేమో
ఎన్ని రోజులకి ఇస్తాన నంది
ఈ సండే ఇస్తాననింది
హు ఏండ్రోలాయే ఇచ్చి నువ్వు
అప్పుడే సెవెన్ డేస్ అయింది
అవునా హు ఎంత అమౌంట్ ఎంత ఏస్తది
సెవె ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఇస్తాదేమో అనుకుంటున్నా వర్క్ ర్క్ స్టిచ్చింగ్ కి
అ
పండక్కి హౌస్ క్లీనింగ్ ఎట్లా
ఊ
పండక్కి హౌస్ క్లీనింగ్ ఎట్లా
నాకు డేట్ ఎప్పుడు వస్తాది ఎప్పుడు వస్తా తెలిదు
థర్డే వచ్చింది
సౌజు మీ సిస్టర్ బోనే ఇంగ వేరే ఊరు సిస్టర్ దిగద మీ సిస్టరు అన రూపయి చేయండ ఓ రోజు నేను శ్రీరామ్ నవాబుకి వెళ్తాను
అవునా పాప వాళ్ళ హౌస్ చాలా పెద్దది కదా వలసిపోతాదేమో అంటాంది
నాయన అన్నాడు ఎట్లో ఒకట్ల అయితుంది లేండి
నేను ఎవరన్నా తోడుకుంటేనే పోతా లేకపోతే ఆడ పోను అసలు
ఊర్లో ఉంటే చేయలేవులే
లేదు మెడ నొప్పి ఎక్కువైపోతుందిక్క త్రీ డేస్ అయింది పడుకో జ్వరము హెడ్ నెక్ పెయిన్ తో ఈ రోజు సెట్ అయింది ఇంకా
రెస్ట్ తీసుకుంగా ఇ ఇప్పుడే ఎంలే ఇంగ మూడు నాలుగు రోజులు లాగి
క్లీన్ చేయలేదు పండక్కి
ఊ
ఇంకా
ఉ
స్కూల్ కెళ్తాన్నట్లుంది
అవును వెళ్తాంది
అవునా అంగన్వాడి కా
అంగన్వాడికే
పోదందా నీటిదా
పోతది ఏం పోతది పరిపేస్తది పరిఫే పరిఫే వేస్తది
అవునా
ఎన్ని సార్లు అై ఏం అలవాట్లే పాబ పోటి స శర్మా
పోనా ఉన్నీలే ఇట్ల పోవడం వల్ల నెస్ కూల్కి ఇంత సతా ఇదు మీటికి పోతుది ఇంకా మీ ఊర్లో విశేష చాలేన్టి పండగకిట్లు చేస్తున్నారు
నేనైతే ఇంకాను ఒక్క రూపాయి షాపింగ్ కూడా చేయలేదు
అవునా పాపాకి బట్టలు పండకి
ఇంగా ఏం కొనలేదు పా
ఉమ్
అమ్ముకి సైకల్ మా మా కూతురికి సైకల్ లేసు కున్నా
అవునా పాపము చిన్నదైతే మోదయా ఆ అచ్చుకో మొన్న సైకిల్ షాప్ దగ్గరకు పోయింటే సైకిల్ చూసి ఆడసట్లంది రానే రాదు తెలిసి స మల్లా నేను ఉ సైకిల్ లో ఉ ఆ ఇంట్లో ఉన్నాయి కదా ఇది ఒంట అన్నీ పోయినాయి పాపము ఎందుకు ఇంటి నిండా సైకిల్ ఉన్నాయి వద్దు వద్దు అని తీసేయలేదు
అమ్ముకి తెస్తిమమ్మ మొన్న
అవునా ఎంత
రెండు వేల ఆరు వందలు
పెద్దది తీసుకున్నార ఒకే సారే
ఆ పాప తొక్కేఒక గోలు ఉండేది ఆ పాప తొక్కుంటూ పోయేది పోతది
అంత పడతాయ అవి
రెండు వేల ఆరు వందలు ఇంకా తక్కువ రేట్ తల్లి జ జస్విీది ఎంత ఐదు వేలు జస్విీది
హలో
ఆ అబా జస్విీద్ ఎంత ఐదు వేల్ మదింగా
అవునా శైనిది మూడు వేలే అ కా
మరీ షైనీ సైజే ఉంటది ఇది కూడా
అయ్యో శైైనీ ది చాలా పెద్ద
అవునా ఫోటో పెడతానుండు మాది మేమేం తేల వాళ్ళ తాత వాళ్ళు కొనిచ్చినారు హలో
ఆ
మీ మేమీ తాలేదు వాళ్ళ తతోళ్లు కొనిచ్చినారు ఆ ఉమ్ మొన్న మీ బావకు బైక్ లేకుండా బయటికి తీస్ కుంటి మీ బావకి
ఆహా
థర్టీ తౌసండ్ బడే సెకండ్ హ్యాండిలే ఏదో ప్రజెంట్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దీన్ని అమ్మేసి కొత్తది తీసుకుంటే సరిపోయ కొత్తది తీసుకుంటే నెలనెల ఇన్స్టాల్మెంట్లు కట్టాల యాట్నుంచి తెచ్చి కడతాం అని యాదవ్ ఇప తీసుకుండేది టెన్ మినట్స్ అయిందా
ఏ కాక్పోయినా ఏం కాదంట సౌజి నాతో వన్ మనిట్ టూ మినిట్స్ కూడా మాట్లాడింది
కానీ టెన్ మినిట్స్ మాట్లాడాలి
అవునా ఓకే అవునా ఓ ఎన్ని నిమిషాలు అయింది ఫైవ్ తర్టీ ఫైవ్ మినిట్సే అయింది ఏంటంటే ఇంకా హా ఏమ్ లేదలే చెప్పు
ఇంకేం అంటే ఆ ఒకటేనా ఇంక వేరే బట్టలు తీసుకోలేద ఇంకా పిల్లలకి
లేదు అసలు మేము
ఎట్ల్
సైట్ అమ్ముతున్నాం
ఏమి అట్లా
అది అక్క అది ఏదో అక్కడ నాకెందుకో నచ్చలేదు ఆడ ఉండడం
యాడ అమ్ముతున్నారు
హిందుపూర్
హిందుపూర్లోనా అమ్మేసేయండి హిందూపురం మన పోయేదేముంది చేసేదేముంది
ఆ అందులో అది మాకు మోసం జరిగిందని నా నమ్మకం ఫస్ట్ నుంచి అందుకు ఉమ్ ఏమో ఏం లేదు లక్ష రూపాయలు మా బెనిఫిట్ అంతే
ఆ ఏమో లే అమ్మేసేసి మీరు యడ తీసుకుంటారు మరి
చేస్తున్నాం
అమ్ అమ్మిన్నారా వడ్డింకి
అగ్రిమెంట్ అయి పోయింది
ఎంత కమ్ముతున్నారు
సిక్స్ కే ఫైవ్ కొనింటిమీ చాలా లాస్ అయిందాక అసలు మాకు అది ఏం జరిగిందో మేం ఫస్ట్ ఇంట్రెస్ట్ కాదు అసలు చాలా లాస్ ఫోర్ ఫోర్ ల్యాక్స్ దాకా లాస్ మాకు అది
ఆ
పోయారు పాపాన వాళ్ళు పోతారులే ఇంకా
గిరిజా కన్నా చెప్పింటే గిరిజా అన్న కొనుక్కుంటుండే
వాళ్ళ నేను చాలా సార్లు చెప్పాను ఇట్ల అమ్ముదాం అనుకుంటున్నామ అని వా వాళ్ళ ఏమి ఇంట్రెస్ట్ లేరు వాళ్ళకే ఉన్నాయి దండి గడ ఇంట్లో లాస్ట్ లో ఉంది వాళ్ళకి ఊరు మధ్యలోనే ఉన్నాయి స వాళ్ళకి ఊరు మధ్యలోనే ఉన్నాయి అక్క అదే లాంగ్ అయ్యో మేము చూసింటిమి హిందూ వా అనంతపురంలో ఆ ఆయన్న హ వీళ్ళ బావ చెడు కొట్టాడు ఆడుంది మా ఫ్రెండ్ వాళ్ళ తెలుసునోళ్ళు అమ్ముతున్నారు చాలా రేటు పోతాయి డిస్టిక్ అవుతుంది అట్లా చెప్తే ఇంకా తీసుకున్నం పిన్ని అందరూ నాకు వీళ్ళు బావ మీదే డౌట్ తో మాకు అప్పుడు ఫైవ్ పడాల్సింది కాదేమో టూ త్రీ లా్యాక్స్ లో రావాల్సిందేమో అని అలా ఆలోచిస్తు ఆ వాళ్ళు అబద్ధం చెప్నారేమో అనిపిస్తుంది అ అసలువో ది వాళ్ళ ఇద్దరు ఒకసారి తీసుకోవాలనుకుంటే అ మాత కట్టు తీసుకోలేదు ఇప్పుడు మాతో పాటు అమ్మడం లేదు కుతురు అమ్ముతున్నాం కానీ మాతో పాట అమ్మడం లేదు
అ ఏేముంది ేమి పిల్లల్లో స్కూల్ పోయినారా పాప స్కూల్ పోయిన చిన్న పాప ఏం చేస్తాను
ది ఇండు పీకి పందిర చేేస్తాంది
హ
పశుపంత వ
కాదు ఉష నువ్వు న నీ చిన్న కూతురికి ఇడుదానికి ఎంత ఎంత అయింద అంత మొత్తం
ఆ పట్టు లంగా టువల్ హండ్రెడ్ అ నేన్ రైట్ ఎ ఎక్కువ పెట్టినానేమో థౌజండ్ పడుతుందేమో నేనే ర అడగమని సరిగగా అడగలేదేమో
మళ్ళ ఎంత చెప్పింది
ఫోర్టీన్
మరి థౌసండ్ క పట్టుకరాల్సింద అనేవి ఏమో లే సండే ఇస్తామన్నారు కదా ఇప్పుడు ఈ రోజు మండే అంటే కదా
ఆ ని నట్ సండే ఇస్తామన నిన్న సండేకి వేరే వాళ్ళు ఉన్నాయంట కుుట్టేటివి అందుకని నెక్స్ట్ సండే ఇస్తామనండి
సరే నాకు దీంట్ సరే ఉషే మామూలు ఖాళీ చేస్తావా
ఆ సరేలే బాయ్ ఆ సరే సరే బాయ్
హలో
బా
ఇంకా కొసేపు మాట్లాడు హలో హలో
బా
హలో ఇ ఇంకో థర్టీ సెకండ్స్ మాట్లాడు టెన్ మినిట్స్ అవుతుంది హలో నైన్ ఫార్టీ సిక్స్ ఫటీ నైన్ ఫిఫ్టీ అయింది ఇం ఫిఫ్టీ సెకండ్స్ ఉంట
అ నువ బలే కల్క్యులేట్ చేస్త నవ బస్ అౌజి ఆ పిల్ల యి అయితే నాకు ఓ టూ త్రీ మినిట్స్ కూడా మాట్లాడింది
ఉమ్ మాట్లాడలా
వు
ఇంకేమి
ఇంకా అష్ ఆ కంటి అక్క బాయ్ బాయ్ బాయ్ బాయ్ టెన్ మనిట్స్ పోయింది కథ ఏందో
ఓకే ఉహ్ బాయ్. ఏం పనేం లేదు సరే లే బాయ్
ఆహ్ బాయ్